హలో హలో బాగున్నారా అక్క హలో
హలో
వాయిస్ వినిపిస్తుందా అక్క హలో మీది కట్ కట్ అయ్యి వస్తాంది వాయిస్
తే విస్పిస్తంద బాగున్నా మీరు బాగున్నారా
బాగునం అక్క తిన్నారా
ఆ బోన్ చేసినాం మీరు బోన్ చేసిన ఆ తిన్నాం అక్క మార్నింగ్ ఏం చేసినారు మార్నింగ్ దోశ చట్నీ వేసినాం అక్క
అవును మేము ఇడ్లీ చట్నీ అ
చట్నీ అక్క ఇప్పుడు చింతక్ పప్పు అన్నం చేసినామ అక్క మీరు మీరేమి అవునా
మెంతక అక్క
అవును చింతాకుపప్పు లోకి వచ్చేసి ఫస్ట్ ఆ కంది బల్
అంటే చింతా కొనుక్కొచ్చే ఏదైనా మీరు పి పల్లెటో నుంచి తెచ్చుకునేదా
ప్ప అ వచ్చి ఇంకా ఇక్కడ లేద అంటే కొనుకుంటాము
అవునావును
తర్వాత వినిపిస్తాను మీకు వినిపిస్తా చంద
ఆ వినిపిస్తాంది కట్ ఏం కావడం లేదు కదా ఏమైన్నా సౌండ్స్ వస్తున్నాయా హలో హలో
వఐస్
వాయిస్ వినిపిస్తుందా మీదే కట్ కట్ అయి్య వస్తుంది
ఇప్పుడు వినిపిస్తాను అే వాయిస్
ఆ ఇప్పుడు వినిపిస్తా ఉందిక్క
హలో
ఆ వినిపిస్తు
ఆ వినిపిస్తానుక్క ఆ ఇప్పుడు వినిపిస్తాందా
ఆ వినిపిస్తా ఉంది
పిపి ఆ మీరు వినిపిస్తుంది
ఆ చెప్పండి అక్క
అచ్చాప్పట్లజలా నడిరుగదా అవునవును అదే చింతాకి అదే ఎట్లా అని అడుగుతున్నాం ఆ చింతాకు వేస్తాము తర్వాత వచ్చి ఒట్టిమిరకాయలు వేస్తాము తర్వాత మరీ వచ్చి అంటే దానిలోకి పచ్చి మరకాయలు వాడరా పేస్ట్ బాగోదు ఒట్టిమిరకాయలు అయితే బాగుంద ఉయి తర్వాత రెండు వంకాయలు
ఉ
తెల్లబాయలు కొన్ని తవాత అవి కావు ఉల్లి గడ్డ దాంట్లో గంజిరాకు ఇట్లాంటివి వేయరా అక్క దాంట్లో లేదక్క మేము వేయము మేము వేయము అంటే కొంతంది వేస్తారు కదా ఆ కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు ఆ తర్వాత వచ్చి వచ్చేసి ఇంకా ఆ చింతపండు కొంచెము టమేటాలు ఏసి బాగా కొంచెం నీళ్లు పోస్తాము తర్వాత దాంట్లోకి కొంచెం నూనె వేసి కుక్కర్ లో పెట్టేస్తాం అక్క కుక్కర్ లో పెట్ట పెట్టేసి బాగా ఒక ఫైవ్ అన్నా సిక్స్ అన్నా విజిల్స్ విజుల్ వచ్చేలాగా చేస్తాం విజిల్ చేస్తారా క్క ఆ విజలే అయితేనే బాగుంటది ఎక్కువసేపు టైం పడుతుంది కదా మనం మాములు ఉడికీయాలంటే అందుకనేసి కుక్కర్ కేస్తాం ఆ కుక్కర్ కేస్తాము తర్వాత వచ్చి ఇంకా బాగా విజిల్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం యేసురంతా కా ఉంచుకొని ఇంకా బాగా కొంచెం ఉప్పు వేసు మనం ఆ పప్పు రాముకునే దాంట్లో బాగా మెదుపుకోవాల తర్వాత తిరగబాత పెట్టుకోడానికి ఇంకా కొంచెం ఆ ఆయిల్ వేసుకుని దాంట్లో జీల జిలకర ఆవాలు అంటే ఇప్పుడు నా మామూలుగా మనం పప్పులో రసం తీసుకుంటాం కదా మ్ మాములు ప్లేన్ పప్పు అయితే అవునవును అవి కూడా అట్ల తీసుకుంటారా అక్కచింతాకు పప్పు లో ఆ అవి తీసుకుంటాం కానీ అవి పెద్ద టేస్ట్ ఉండదు
నార్మల్ పప్పులో ఉన్నంత టేస్ట్
అప్పుడున్నంత అంత టేస్ట్ ఉండదు ఉండదు కాకపోతే పప్పు చానా బాగుంటుంది అవునా అక్క మ్ తిరగబాత మీరందురూ తిన్నారాక్క చింతాకు పచ్చడి ఆ తిన్నాం తిన్నాం అవునా ఈ రోజు కూడా చింతాకు రుతుందాచ్చి చింతాకు దొరుకుతుంది ఇక్కడ పల్లెటూర్లలో అక్కడ మా అమ్మ వాళ్ళ సైడు అట్లా ఎక్కువ దొరుకుతది మీరు చేసుకోరా చింతాకు పోప్పు ఆ ఈ రోజు కూడా చింతాకు పోప్పు మీరు చేసుకోరా ఉహు ఉ అవునా అండి
ఉ
మీరు ఎక్కడికి ఊరికి వెళ్ళలేదా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా ఎక్కడికి ఏళ్ళలేదా ఉహు అంటే వెహికల్స్ లో ఏమి మేము రీసెంట్గా ఏళ్ళలేదు
ఇంతకు ముందు కారులో వెళ్ళింటిమి అక్క
ఉహు అంటే మీ ఇంటి దగ్గర నుం చి ఎన్ని కిల్లోమీటర్స్ పడతది
అట్లా లాంగ్ కదా పెద్దగా నాకేం తెలిదు గాని మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ కంతా కార్ లో అయితే అక్కడికి
ఉహు ఉ అవునులేండి
ఇంగ ఆ తర్వాత రూమ్ తీసుకొని రూమ్ లో ఉంటాము వాళ్ళు చెప్పింటాయనికి ఇంగ రెడీ అయ్యేసి ఇంగ అక్కడికి వెళ్తే వాళ్ళు షెడ్ల
అవునులేండి అవున్లెండి ఉ ఊ మేము తిరుపతికి మేమైతే ట్రైన్స్ లో ఎల్ తాము ట్రైన్స్ లో ఎళ్లి పోత్తం ఇక్కడ్నుంచి ఇంకా మేము ఆ ట్రైన్స్ అయితే గుడ పర్లేద్ అక్క నైట్ టెన్ కి ఎక్కితే మార్నింగ్ సిక్స్ కంతా దింపేస్తాయి
అవునా అక్క
త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఒస్తాది ఇక్కడ్ నుంచి మా ఆనంట పూర్ నుంచి
అవునా అక్క ఊ ఏమో మేము వెళ్తాంటాం గాని ఆ డిస్టెన్స్ పెద్దగా మెజర్ జేయలేద్ అక్క ఊ ఇంగ మళ్లి ఇంగ ఆక్కడ షెడ్లలేక్
షెడ్లలేకి వెళ్లిన తర్వాత వన్ అవర్ టూ అవర్స్ జనాన్ని బట్టి దర్శనం అయితుంది. ఇంకా ఆ తర్వాత వెళ్లిన్ రోజు, ఏం కాద్ అక్క దర్శనం ఎక్కువ అయిపోయింది కదా అందుకు కాదు. ఊ అవునవులేండక్క. అవునవును అవును అక్క ఆ అవున్లే
ఇంగ రీసెంట్గా మీర్ ఏమ్ పెట్
రీసెంట్ గా అంటే ఏమీ వెళ్ళలేదు ఇక్కడే మామూలుగ, చిన్న చిన్న గుడుల్కి అట్లా ఎళ్ళనాం అనమాట ఇంకా మా రిలేటివ్స్ ఊ మా రిలేటివ్స్ వాళ్ళ ఊరికి అట్లా ఎళ్ళినాము. ఊ కొంచం హైదరాబాద్ కి అట్లా ఎల్నామ్ ఆ అవునవును మీరు ఇక్కడే ఎక్కడ ఎళ్లరా బ్యాగ్లూర్కి అట్లా ఆహా లేదక్క మాకెవరు పెద్దగా రిలేటివ్స్ లేరు. బ్యాగ్లూర్ లో అవి గుడా తక్కువే మేమేం వెళ్ళము ఎండల్ గదా ఇప్పుడు ఎండలు చానా ఉన్నాయి. గదా అవునవునులేండి. ఇంగా
ఎండలు
ఆ ఇక్కడ కూడా చానా ఉన్నాయ్. ఎండలు ఆ పర్లేదు వస్తా ఉంది. తక్కువ ఈయిసారి వర్షాలు నైట్ నైట్ వచ్చిందా వర్షం నైట్ ఏమ్ రాలేద్ అక్క, మొన్న నైట్ వచ్చింది నిన్న నైట్ రాలేదు అవునా పడిందా, మా సైడ్ అయితే పన్లేదు అక్క అ మీరు హౌస్ వైఫ్ యేనా
ఆవు
నేను హౌస్ వైఫే
అవునా ఇంకా ఏమన్నా వేరే ఏమన్నా మిషన్ ఇట్లాంటివి ఉంటాయి. కదా అట్లా టైలరింగ్ అట్లా ఏమన్నా వచ్చా అక్క అవునా ఓన్లీ ఇంటి దగ్గరే
ఎప్పు
మేము కూడా అంతే అక్క ఇంటి దగ్గ దగ్గరే మార్నింగ్ నుంచి ఇంట్లో పనే అక్క
అవునులేనండి
హ్మ్ ఇంగెం బయటి పని ఆ ఇంక మార్నింగ్ టిఫన్ చేస్తే అవి తిన్న తర్వాత ఇంక అవి కడిగేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ కి చెయ్యాలి కదా మళ్ళీ అవి తిన్న తర్వాత అవి కడిగేసి ఇంకా మళ్ళా ఫోర్ అట్లా అయితానే టి స్నాక్స్ మీ రు మీరైనా అంతేనా అక్క
ఉమ్
విన్పిస్తా ఉందా అక్క నా వాయిస్ ఏమన్నా కట్ అవుతుందా ఆ విన్పిస్తాన్
ఉమ్
ఉమ్ మీగి ఆహా లేదక్క ఈయనిక్కడి కెళ్ళలేదు మీరు మీరెక్కడి
ఆ మేమూ ఎక్కడికీ లేదక్క ఇంకింటి దగ్గరే ఇంకా కొద్ది రోజులుంటే స్కూల్స్ ఓపెన్ అయితాయి కదా పిల్లలకి ఇంగెక్కడికీ వెళ్ళం అక్క
అహా ఊ ఆ ఉన్నాయి కా దుగ్గమ్మ గుడి ఉంది ఆ శనివారు ఆ శుక్రవారం మంగళవారం అట్లా పోతాం అక్క
ఆహా వీ క్లీ రెండు సార్లు వెళ్తారా అక్క
ఆ టైం ఉన్నప్పుడు పోతాము అంతే మీకి మీకి ఊ అవునులేండి అక్క అవునులేండి అక్క
అంటే ఏ కు పెద్దగా వెళ్ళం అక్క ఎప్పుడొ ఏదన్నా ఫెస్టివల్స్ కి అట్లా ఉన్నప్పుడు ఎళ్తాం అంతే నార్మల్ గా సాటర్డే అయితే ఇంట్లోనే పూజ ఇట్లాంటివి అంతే
ఉమ్ బా జరుగుతాదా అక్కడ గుళ్ళో ఆ ఫేమస్ టెంపుల్ ఆ మీ ఊర్లో అది
ఆ ఇది నరసింహస్వామి గుడిని అక్క ఆ కొద్దిగా ముందరకి ఉంది పెద్దమ్ పెద్దమ్మ అని అంటారు అది కూడా ఉగాదికి బాగా చేస్తారు అక్క మీ సైడు హలో హలో
హో హలో ఆ
హలో
ఆ చెప్పండక్క
సరే
సరే అక్కాయ్ ఆ సరే ఉంటాను
ఉ ఉంటా